హలో హలో బావున్నారండి ఆ బావున్నామండి మీరు బాన్నారా
ఆ బావున్నామండి
ఏం చేస్
ఏం లేదండి ఖాళీగున్నామండి మీరండి
మేము గూడా ఖాళీగానే ఉన్నామండి
అవునా తిన్నారా అండి టిఫిన్ చేసారా అండి
ఆ చేశామండి మీరు చేసారా
ఆ మేము కూడా చేసామండి ఇందాకే
అవునా ఏం టిఫిన్ చేసారండి
ఈ రోజు మేము టొమాటో రైస్ చేసామండి మీరండి
మేమ పోన్ కన్నం జేసుకున్నామండి
అవునా
ఆ
ఆహా ఈ రోజు మనం చెట్ల గురించి తెలుసుకుందామ అండి
ఆ తప్పకుండా అండి తెలుసుకుందాం
ఆ మీ ఇంట్లో ఉన్నాయా అండి చెట్లు
ఆ ఉన్నాయండి మా ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయి మామిడికాయ టమాటా చెట్లు గాని వంకాయ చెట్లు మ్ పూల చెట్లు
ఆహా
దానిమ్మకాయ చెట్లు
ఆ
అలాంటి ఉన్నాయండి మీ దగ్గర ఉన్నాయా అండి
ఆ మా దగ్గర కూడా చాలా చెట్లు ఉన్నాయండి ఆ మామిడికాయ చె చెట్టుందండి మాకు కూడా జామకాయ చెట్టు ఉంది పపాయ చెట్టు ఉంది నిమ్మకాయ చెట్టు ఉంది బత్తాయ ఉంటది కదండి బత్తాయ చెట్టు కూడా ఉందండి మా ఇంట్లో
అవునా
మళ్ళీ మా ఇంటి వెనకాల ప్లేస్ ఉంటదండి ఆ ఆ ప్లేస్ లో మేము వంకాయ ఆ ఇ పచ్చిమిర్చి టమాటోలు తొటకూర పాలకూర బెండకాయ చింతకాయ అన్ని కూరగాయలు వేసుకున్నామండి
అవునా అండి
ఆ మేము మార్కెట్ నుంచి ఏమి తెచ్చుకోమండి మా తోటలో పండినవే మాకు సరి పోతాయండి
అవు
ఉమ్ ఇప్పుడు బయట మార్కెట్ లో కూడా అంత మంచిగా కెమికల్స్ తో వస్తున్నాయి కదండి అన్ని కూరగాయలు కూడా
అవును అవును అండి
ఉమ్ మేము అవి తెచ్చుకోమండి మా ఇంట్లోవి మాకు సరిపోతాయి
అవునా మాకు కూడా వెనకాల చిన్న తోట ఉంటదండి మేము కూడా చిన్న చిన్న టమాటాలు గాని ఇలా పచ్చిమిర్చి వంకాయలు తోటకూర అలాంటి టీవీ పండిస్తామండి
అవునా
చాలా ఫ్రెష్ గా ఉంటాయండి ఏం కెమికల్స్ అవివి వాడకుండా వండిస్తాము అట్లాంటివి తింటాము అవే మన శరీరానికి మంచిది కదండి
అవునవును
మార్కెట్ లోకి అయితే అంతా కెమికల్స్ ఉన్నావి అలాంటివి ఇలాంటివి వస్తుం టాయి ఫ్రెష్ గా ఉంటాయో లేదో కూడా మనకు సరిగ్గా తెలియదు
ఆహా తెలీదండి
ఆ మేము ఇంట్లోవే ఎక్కువ వాడతామండి
ఆహా
మీరండి
మేము కూడా అంతేనండి ఇవే మా ఇంట్లోవే మాకు సరిపోతాయండి ఇంకా మాకు ఎక్కువ అయినప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళ కూడా ఇస్తామండి మేము
చాలా మంచిదండి
ఆ అవునండి వాళ్ళకు కూడా ఏమైనా అయితేగింటే మాకు ఇస్తారండి
ఆ
అలా పంచుకుంటూ ఉంటామండి మేమందరం కలిసిమెలిసి
అవునండి అలా పంచుకోవడం మంచి బంధం అట్లాంటి చాలా బాగుంటాయిండి మంచి బంధాలు ఏర్పడతాయి ఇంటి పక్క పక్కన వాళ్ళతోటి వంచుకోవడం అలాంటివి కూరలుగా ని అందరూ కలిసి కూర్చొని ఉల్లిపాయలు తీయడం కానీ
అవునండి
ఉ
అలాంటివి చెయ్యాలండి
అవునండి సాయంత్రం అయితే బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం
అవునవును
ఊ
ఆ
ఇంక
ఇంకా అండి మరి
చెప్పాలండి మీరు
ఉ
చెట్ల నుంచి చల్ల గాలి అలాంటివన్నీ చాలా చాలా ఉంటాయి అండి మీకు చెట్లు
ఆ చాలా ఉన్నాయండి మాకు మంచిగా చల్ల గాలి వస్తుందండి
అవునా
ఆ మీ కూడా ఉన్నాయండి చాలానే మరి
ఆ మాకు కూడా ఇంటి చుట్టూర చెట్లు ఉంటాయండి
ఆహా
చాలా చల్ల గాలి వస్తది సాయత్రం పూట
ఆహా
చెట్ల కింద కూర్చొని అట్లా ముచ్చట్లవి ఇవి పెడతా ఉంటామండి పిల్లలయితే మంచిగా ఆడుకుంటారు సాయంత్రం అయితే క్రికెట్ లాంటివి
ఆహా
అచ్ షటిల్స్ అవన్నీ ఆడుకుంటూ ఉంటారండి
అవునా
ఆ ఉందండి పెద్ద వేపు ప్ప చెట్టు ఉంది మాకు మీకుందా అండి
ఆ మాకు కూడా వేప చెటుందండి అయితే ఇప్పుడు ఈ వేప చెట్ టు వేప చెట్టు ఉంది కదండి దానికి వేపకాయలు కూడా కాస్ తున్నాయండి అయితే అ వేప్ ప చెట్లు ఆ వేపకాయలు తినడం వల్ల మనకి చాలా ఆ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతాయాట అండి నాకు కూడా మొన్ననే తెలుసుకున్నాను నేను
అవునా
ఆ అయితే వేపకాయలు ఉంటాయంట అవి చాలా స్వీట్ గా ఉంటాయింట అసలయితే వేప చెట్టు అంటేనే చేదు కదండి కానీ అవి పండ్లు వండినాక అవి ఎప్పటికి రావంట మళ్ళీ బాగా ఇది ఎండ కాలంలోనే ఒకటేసారి ఇట్లా పండుతాయంట అవి తిన్ అంటే చాలా మంచిదట అండి మనకు ఇప్పుడు ఒక డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి ఏమైన ఉం ఉంటాయి కదాండి లోపల అవిటితోని చాలా వరకు తగ్గిపోతాయి అంట మళ్ళీ ఇప్పుడు మనకి ఆ వంటి పైన కూడా చర్మం పైన కూడా ఉంటాయి కదండి ఏమైనా ఇలా ఎలర్జీలవి ఇవి అయి ఉంటే గింట వాటితో తగ్గుతాయంట మనకు ఇప్పుడు చెప్తారు కదండి ఇప్పుడు మనకు పోచమ్మ ఇలా స్మాల్ పాక్స్ వచ్చినప్పుడు కూడా వేప వేపని మొత్తం దంచి పెడతారు కదాండి
అవునండి
వేప చెట్టు అంటే అది ఒక ఆయుర్వేదిక్ చెట్టు లాగానే కదా అండి అయితే అలానే ఈ వేప కాయలు తినడం వల్ల కూడా మనకి ఇలా చాలా మంచిగా మంచి రిజల్ట్స్
అవునా మీ వల్లనే నాకు తెలుస్తుందండి
ఆ హా అవును నేను గుడా మొన్ననే జుసానండి ఇదంతా
నాకు కొంచ్ తెల్సు వేప చెట్టు ఆయుర్వేదిక్ అట్లాంటి ఈ కెన్ పాక్స్ లాంటివి అయినప్పుడూ వాడ్తారు అన్ దిల్సండి జుట్టుకు బెట్టుకుంట టే గుడా మంచిదంట గాదన్
ఆ అవునండి జుట్టుక్ గూడా వేట్టుకుంటారండి చాలా మంది అవునవును అది దాందిలో అవునా మీరు ఎలా వేట్ కుంటారండి మరి
మేము వేపకాయ వేప ఆకులు తీసి వాట్ని మిక్సీ బట్టి
ఆ
మంచిగా ట్టుకు వేట్టుకుంటామండి పెట్టుకో పెట్టుకొని ఒకా గంట అలా ఉండి మంచిగా తలంటు ఎస్కుంటా తమ తల స్నానం జేస్తామండి
అవునా అయితే నేను నాకు తెల్సిన వాళ్ళు గూడా ఉన్నార డి వాళ్ళు ఎలా చేస్తారంటే ఇప్పుడు వేపాకు దేంపి మంచిగా శుభ్రం జేషెసి వాటిని దానిలో వేపాకు లో కొంచం పెరుగు కోస్తారు మెంతులు ఉంటాయి గదండి మెంతులు ఆ మెంతులు కొన్ని నానబెట్టుకుని దాన్లో వేస్కొని మొత్తం ఇట్లా మిక్సీ బట్టేషి ఆ పెట్టుకుంటాం జుట్టుకి జుట్టుకి వేట్టు ఇప్పుడు మీరు అలా మీరు అన్నట్టే ఒక గంట సేపు ఉంచుకొని తల స్నానం జేస్తారండి.
అవున మె నేను ఎప్పుడో ఒక్సారి వేట్టుకుంటానండి
ఆహా
వీలైనప్పుడు
ఆహాహా అవును అది గూడా చాలా మంచిదండి మళ్ళీ అండి ఇది ఉంటది గదాండి యూకలిప్టర్స్ అంటారు గదా అదే ఆది అది గూడా మనకి ఇప్పుడు మనకి బాడీ పెయిన్స్ ఉంటాయి గదండి పెన్స్ అయినా మనకు జలుబు అయినప్పుడైన కొంచం తలనచినప్పుడు గాని మళ్లీ ఒళ్లం తో మనకి జరం అచ్చినప్పుడు అదోలాగుంటది గదండి బరువు బరువుగా అలాంటి అప్పుడు అది నీలగిరి ఆకు అంటాం మనం తెలుగులో వాటినీ ఆ నీలగిరి ఆకుని తెచ్చు కని మనము వేడ్ నీళ్లు వేట్టుకుంటాం గదండి దాన్లోనే ఈనీళ్ళగిరి ఆకుని మండలకు మండలు ఎస్కోవాలి ఎస్కొని మంచిగా నీళ్ళని మరిగించుకోవాలే అప్పుడు ఏమైతుందంటే ఆ నీళ్ళ అది ఆకు లో ఉన్నది పవర్ అంతా వాటర్లోకి ఒస్తుంది
ఆ
మంచు మంచిగా నీళ్ళు ఉడికిన్ తర్వాత హాపీ స్నానం జేసి తే మనకి తల నొప్పులు గానీ ఆ జలుబైనప్పుడు గానీ జ్వరం ఒచ్చినప్పుడు గాని బాడీ పెయిన్స్ ఉంటాయి గదండి
అవునం
అవి చాలా వరకు పోతాయండి అది గూడా ఒకటి ఒక రకమైన ఆయుర్వేదిక్కెనండి.
ఆ చిన్నపిల్లకు జేస్తారు అదేనా అండి
ఆ ఆ అదే అదేనండి చాలా ఆ అవును ఆ హ ఆ కరెక్ట్ అండి అదే అండి
అది పుట్టిన వాళ్ళ కి స్నానం పోపించినప్పుడు అలాంటి తెచ్చి చేస్
చేపిస్ అవునండి మళ్ళీ డెలివరీ అయిన ఆడవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి కూడా ఇట్లా స్నానం పోస్ తారు ఎందుకంటే వాళ్ళకి అప్పుడు చాలా నొప్పులు ఉంటాయి కదండి అది ఇలా ఇవన్నీ పోనికి వా అట్లా వా నీ లేసి తానం పోపిస్తారండి అలా పోపిస్తే వాళ్ళ కూడా చాలా రిలీఫ్ గా రిలాక్స్ గా ఉంటదంటే
ఆ అవునండి
ఇంకా ఈ చెట్ల ఏంటే మనకు చాలా అవసరం అండి వాతావరణం అనేది మన చె చెట్ల పైనే ఆధారపడి ఉంటదండి ఎంత చెట్లు ఉంటే మనకు అంత చల్లగా ఉంటది
ఉ
తా ఆ వర్షాలు పడతాయి మళ్ళీ నాకొకటి అనిపిస్తాదండి పండ్ల చెట్లు ఉండడం వల్ల మనకి పండ్లని ఇవ్వడమే కాకుండా అది ప పశ్ లో పక్షులు ఉంటాయి కదండి వాటికి కూడా అది ఆహారం ఇస్తాయి కదండి ఎందుకంటే అవి కూడా తింటాయి కదండి వచ్చి మనం మనం డైరెక్ట్ గా కాదు ఇన్ డైరెక్ట్ గా కూడా వాళ్ళకి తిండిని పెట్టిన వాళ్ళం అవుతాము అనని నా ఉద్దేశం
అవునండి మీరు చెప్పింది నిజమే పక్షులకు కూడా ఆహారం లెక్క అవుతాయి పశువులకు కూడా
ఆవును పశువులగాని పక్షులకు గాని మూగ జీవ జీవనాలకి ఇలాంటివి మనం చేస్తూ ఉండాలండి
అవునండి మేము ఇక్కడ గోడల మీద చిప్పల్ లాంటివి పె టి వాటికి నీళ్లు పోస్తామండి పక్షులకి
అవునా చాలా మంచిదండి
కొన్ని ధాన్యాలు కూడా ఏస్తామండి
ఆహా
అవి మాత్రం ఎక్కడికి వెళ్తాయి ఇక మనకి తోచిన సహాయం మనం చేయాలి కదా
తప్పకుండా చేయాలండి
ఆ అది చేస్తాం మీరు చేస్తారా అండి
మేము తరచుగా నీళ్లు పెడతామండి మా ఇంటి ముందుకి ఏమైనా ఆవులు గింట వస్తే వాటికి ఏమైనా ఉంటది కదండి పొట్టు ఇప్పుడు మనం చేసుకున్న ఏమైనా పొట్టు ఉంటాయి కదా లేకుంటే కూరగాయలు కట్ చేసిన వెంటనే మనకు వస్ తాయి కదా అట్లాంటివి పెడతాం నీళ్లు పెడతాంండి పక్షులకు కూడా నీళ్ళు ఒక మీరు అన్నట్టు ఒక చిప్పలు నీళ్ళు పోసి మట్టి పాత్రలో పెడతామండి
మేము కూడా అంతే అండి ఆ అవునండి ఆవులు వస్తే వా టికి కూడా అవి ఇవి పెడుతూ ఉంటామండి తరుచుగా
అవును అవును ఓకే అండి థ్యాంక్ యూ అండి సం మయం మాకు కేటాయించినందుకు
మీకూడా చాలా ధన్యవాదాలండి మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు
ఓకే అండి బాయ్ అండి
బాయ్ అండి
ఉ